అంటే అ ఏ తర్ ఒక దోమలాగా కుట్టిందండి చిన్న దదులు వచ్చిందింది లిటరలీ ఇట్లా గోకినా టూ టైమ్స్ గోకినా ఒక వన్ డే మొత్తం లే కోోకినా లేబ నార్మల్ గా కినా మచ్చటి రోజు వసే రప్పుడు ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ అయింది తెలిసారి సరే యునిట్లిజిలిబుల్ ప్లీ పోయ పోయదన్నే ఎవన్ చూడే ఇప్పుడే ఏ పోతుంది అదే పోతుంది మామూలే మామూలే మామూలే అనుకుంటా ఇంత పెద్ద మచ్చ చేసుకున్నా తెలుసా చెప్పు నేను ఎప్పటికి చెప్పుకోని చవాాల చెప్పు వివళ మీ తెలిదు కాదు నీ ఒకటి తెలుసా నేను డాక్టర్కి చూపిచ్చిన తెలుసా మళ
ఉస యే ఉజయ బయ నాకు ఇంటలో అయిదు బకి చెప్పినా కదా నేను అయిందని చెప్ చెిప్పిన కదా నేను నీకు
గుర్తులేదు. మీ అందర్కి చూపిడి అద ఫ్రాక్ ఎసుకోని పోతే
నాకు నాకు మచ్చ ఉండే ఆ అయితే నేను మమ్మీ మ నేను
సంగలి పెట్టండి ట్రై చేయి ఆ నాకు ఆమె ఏం చెప్తందంటే డ్రై ఉంటటు ఎప్పుడు స్కిన్ చూస్తనే ఉండు మాయి్చరైజర్ ఏద ఒకటి స్కిన్ అనేది మాయిశ్చరగా ఉండాలి అని చెప్పి చెప్ప తల్ల
గర్నే మనుష చూస్తాను అబ్బే
ఏం చాలా తప్పదు నేను ఇంట్లో నీకు చెప్పిన మండే మండే నైట్ చేసుకుంటు మమ్మీ వచ్చి పూర్తది మమ్మీ తెలుసా రివర్స్ బండ పెట్టి పూర్తుంది తెలుసా నాకు మళ్ళ మళ్ళీ ఏం చేయాలి చెప్పు నా బాధ ఇంక అది అస్సలు ఎదన్న మాట్ ఆ
నువ్వు చెప్తాంటే నాకి ఈమేది చిన్న అసలు
అందుకే మండే మండే ఒక లోషన్ ఉంటంది అది ఈడ కూడా ఉన్నట్టు అట్లా అన్నమాట ఇంగ ఇప్పుడు తగ్గిపోయిందమ్మాట చలి నాక అది ట్యాబ్లెట్స్ వాడ వాడంగా అది త్రీ మంత్స్ కోర్స్ అయితే మ టూ మంత్స్ లో అయిపోగొట్టిందల
ఇంకా చెప్పండి
చెప్పాలండి ఇనాలు అస్సలు ఇదయితే కావాలి
చల్ నీ
కా ఆ చెప్పు
ఆ చెప్పండి
ఎంటో లే వాట్సప్ అప్డేట్ వచ్చి
వీళ్ళు ఆలోచిస్తున్నాయి వీళ్ళు వీళ్ళు ఏం మంటున్నారు ఏమంటు నే అనుకుంటున్నా ఏమంటున్నారు మెరు నక్ ఎమ్ అయింధి నేను చూస్తున్నా నే చూసే వరకు కు ఓ నాకు ఇధియాయింధి కదా అన్కుంటు నేను
అసలు
ఒకగసర్ బడుతుది అంతే నార్మల్
హ్మ్
చెప్పండి
ఆ పోాలి
ఇంకా అండీ ఏ ఊరండి మీది వామో ఇంకా టూ సెకండ్స్ అయిపోయింది టూ మినిట్స్ కూడా అయిపోయింది అంతే
ఉమ్ అబ్బా ఇష్కేజీ గలియా హే కోయా హే వన్ టూ త్రీ ఫోర్ చెప్దాం నేను నేను టెన్ వరకు చెప్తా్ ట్వంటీ నేను థర్టీవ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ టీన్ సిక్స్ ఎయిట్ సెవెంటీ ఎయిటీ నైన్టీ ట్వంటీ
ట్వంటీ వన్ ట్వంట టూ ట్వంటీ త్రీ ట్వంట ఫోర్ ట్వంట ఫ హాయ్ ట్వెంటీ సిక్స్ ట్వెంటీ సెవన్ ట్వెంటీ ఎయిట్ ట్వెంటీ నైన్ థర్టీ
థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫోర్టీ
ఓకే ఫోర్టీ ఓన్ ఫోర్టీ టూ
టమాటో కర్రీ ఎలా చేస్తారో ప్రాసెస్ చెప్పండి
ఆ అవునండి టమాోటా కర్రీనా అండి ఫస్ట్ మనం తిరువా అంటే ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత
బౌల్ పెట్టుకోలండి బాల్ పెట్టుకో
ఆ అదే ఆ ఆ ఓకే అండి ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి
స్టవ్ వెలిగించిన తర్వాత పో దాని మీద ప్యాన్ పెట్టాలండి ప్యాన్ లేదా ఒక బౌల్ పెట్టాలండి
దాని కొంచెం - దానియో కొంచెం ఆయిల్ వేసి ఆ తీరువాత అంటే టైప్ ఆఫ్ జిలకర క్యూమిన్స్ అవన్నీ ఏసేసి దాంట్లో కట్ చేసుకున్న టమాటలు వేయాలండి
ఆ బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేయాలండి
ఆ దాని తర్వాత ఆ టమోటా బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొన్ని మసాలా సడ్ చేయాలి క్లిప్
ఆ మసాలాస్ ఏందంటే గరం మసాలా చికెన్ మసాలా అంటే సూప్ ఆ మనకి చికెన్ ఎక్కువ లార్డ్ కాబట్టి చికెన్ మసాలా ఆ గరం మసాలా కొత్తిమీర మసాలా ఇవన్నీ యాడ్ చేయాలండి
టమాటో కర్రీ చెప్పుకుట్టానం ఏం చెతున్నారండి మీరు
ఏం లేదండి కా లి నీ వామ్మో తండ్రి ఏం టైమ్ రా ఇది
అదే వ్యవస్థలో
ఇంకా చెప్ వాని నీ అసలు ఇంకా టూ ఉన్నాయి ఏంటో అండి ఇదంతా
పిచ్చ లేస్తుందండి
అదే డేట్ అయిపోదా అండి అసలు
అదే ప్రదా ఏందంటే అసలు పద ఓకే నువ్వు దాని రేట్ చుస్తున్నారా అండి మీరు
ఆ అయిపోలేదు లేదండి అయిపోలేదండి
ఆ మ్మ్
టూ థౌసండ్స్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఉన్నది
ఓ ఇంకోటి ఉండాలం ండి ఇది ఇదు ఆ ఇదిగోండి అనుకుంటూనే ఉన్నా అనుకుంటూనే ఉన్నా కొత్తది అండి
ఏం కాదండి
వీక్లీ వన్స్ లోషన్ బాడీ మొత్తం పట్టించుకోవాలండి
పట్టించుకుంటే ఏమైతుందండి
తగ్గిపోతుంది కొత్తది కాదు నాకు అప్పుడు బాడీ మొత్తం దె
వామ్మో తల్లి నేనైతే నిద్రకూడా పోను కావచ్చు
ఇంకా అండి ఘోరంగా అంటే ఘోరంగా నవ్వండి నాకైతే స్కిన్ నేను వర్క్ చేస్ స్కిన్ లేసి వచ్చేది తెలుసా మరి అంత చాక్ వస్తది నాకు
రాత్రి అండి వీక్లీ వన్స్ నెక్ టు టో ఓకే అండి
ఇంకా అండి దానికి సోప్ కూడా ఉంది మెంటల్ దానా
ఉంటాదండి
అవునండి
ఇస్వి విక్ ట్యాబ్లెట్స్ ఎందుకు తీసుకున్నారండి నాకు మీరు నాకు అర్ధం కాదు ఎసుకో
ఇది రోజు వేసుకున్నానండి ఇంకా మిగతా రోజులు మోత్ తెమ్మేసుకోలేదా ఆపేక్ష పట్టు రెండు కొత్త సోపులు వేస్ట్ వాడకు ఊరికే చూడు
జూడు మరి అంటే ఇక్కడికి వస్తున్నా అని చెప్పి ఫోన్ ఇచ్చి పంపిస్తార అట్లా చేస్తాను ఇడికి వచ్చి వాడినా ఉహ్ ఇంకా అండి
చెప్పండి మీరే ఆ గుడ్లు అయితే అట్లనే ఉన్నాయండి
అకు తెలుసా అండి ఎన్నన్ని మినిట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి
ఇంకా త్రీ మనిట్స్ ఉన్నాయండి
ఓకే
ఇప్పుడు ఇంకా టూ కోల్స్ ఎవరితో మాట్లాడతారండి మీ నా డౌట్ అసలు
లాస్ట్ ఇయర్ లో మాట్లాడుదాం లేండి
ఆ
ఉ
ఓకే ఓకే అదుమ అమ ఇంక ఏంటి తెండి
ఎప్పుడు
సదేటిటింగ్ న్న కొస
ఓ
రప్ మకు అన్ని కాల్స్
ఆ పాడ్ర తీసుకొత్తాలే
ఆ ఆ చెప్పండి పిచ్చ వాళ్ళం అయిపోతాం కాదు చ్చ న మాట్లాడుతూ మాట్లాడుతూ ఏ లేకున్నా మాట్లాడేలాగ అయిపోతామ ఏమో అనిపిస్తుా నాకైతే
నిజంగాండి అసలు ఏం చేస్తున్నారు టీం అంత పిచ్చోళ్ళు అయిపోయారండి
అమ్మా
వాయిష సాయి శాయ్ శాయ్ సుందరి సుందరి తుజా నామకా భ త రావు బబ అమ్మాయిపోతా
ఇవంటి లోపల ఇలా ప్యాక్ చేయ్యాలండి ఇట్ల లోపల ఇట్లా పెట్టాలండి ఇది ఇట్లో పెట్టాలండి ఇప్పుడు డాక్టర్ వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇస్తారండి ఏది ఎప్పుడు వేసుకోవాలని ఇది ఇట్లా లోపల పెట్టాలండి మమ్మీ ఆ అయిపోయిందా అండి ఇంకా
ఇంకా అండి ముప్పది సెకండ్ ఉంది అయిపోయిది అనుకుంటాండి
అయిపోయిందండి అమ్మాయ